ఆ హాయ్ రా
ఏం జేసినవక్కా
ఖాళీగానే ఉన్నా ఇప్పుడైతే ప్రస్తుతానికి నీతోని మాట్లాడుతనా ఇంతసేపు వంట పని చేసిన వంట పని ఇంటి పని అంతా అయిపోయింది ఉమ్
మీరెక్కడక్క ఉండేది అంటే విలేజా లేకపోతే సిటీయా
విలేజ్ విలేజే సిటీ లో కలిసి ఉంటది ఆ విలేజ్ గూడా కన్ విలేజే
కెన్ విల్ ఇదేనా సో మీ దగ్గర ఎలాంటి కల్చర్ ఉంటది సిటీ కల్చరా విలేజ్ కల్చరా
మా దగ్గరన్న అయితే ఉమ్ ఇప్పుడు మనం మామూలుగా ఇగ విలేజ్ కల్చరే ఉంటది ఎందుకంటే ఇగ ఎంటైనా సిటీకి కీ ఇట్లా మన గ్రామాలకి మస్ తేడా ఉంటంది కదా ఆ సిటీలో ఉండే ఇది గాని అంటే మామూలుగా ప్చ్ మనం ఉండడానికైనా మనమూ గాలి అంటే ఉంటదిగా మనకి ఇక్కడ గ్రామల్లో అయితే స్వచ్ఛమైన గాలి ఇప్పుడు ప పట్టణాలలోనయితే అంత గాలి కాలుష్యం ఉండి ఫ్యాక్టరీలు ఉండి అవన్నుండి మనకి
ఆహా అలా కాదక్కా నేన్ అడిగేది ఇప్పుడు కల్చర్ అంటే ఇప్పుడు మీరు ఉండే విధానం లైక్ విలేజ్ లెక్క స్ విలేజ్ లో ఉండేటట్టు ఉంటారా లేకపోతే సిటీ లో ఉండేటట్టు ఉంటారా అని విలేజ్ అంటే ఇప్పుడు నార్మల్ ఏదన్నా ఇదేం క్వాషన్ అడగొచ్చుగాని సిట్ సిటీలో ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ పనంతా అయిపోయిన తర్వాత ఇంకా తలుపు వేసుకొని లోపలే ఉండడం ఒకటి అండ్ బయటికి ఎళ్ళి ఎవరితో మాట్లాడకుండా ఉండడం ఆ ఇంకేంమంటారు లైక్ సిటీ కల్చర్ అంటే కొంచెం వేరేలానే ఉంటదిలే
అదే లే ఇగ అదే నువ్వు అన్నది అర్ధమయిందిలే ఎందుకంటే మనం ఇప్పుడు గ్రామ్ మల్లో అయితే మనం ఎవరైనా మాట్లాడినప్పుడైనా లేదంటే మన ఇంట్లో ఏదన్నా ఇన్సిడెంట్ ఇట్లా జరిగినా అందరు వచ్చేస్ తరు ఇప్పుడు పట్టణాల్లో అయితే మాత్రం ఎవరికి ఏం జరిన పట్టించుకోరు ఎవరు ఏమైపోయినా పట్టించుకో కొరు అదే కదా నువ్వు చెప్పి అడిగెది
హండ్రెడ్ అండ్ వన్ ఫర్సెంట్ నిజం అసలు
ఊ
అండ్ ఇప్పుడు స్లో మెల్లమెల్లగా ఊ ఊర్లలో కూడా కల్చర్ మారిపోతుంది ఎలా అంటే ఇప్పుడు ప్చ్ ఇప్పుడు నువ్వు నేను గొడవపడ్డామనుకో లైక్ నిమిషానికి గొడవపడ్డ అనుకో ఆ వాళ్ళు వాళ్ళు ఏదైనా చేసుకుంట్రూ మేము పక్కనుం విత్ ఆడియన్స్ లెక్క చూద్దాము అని చెప్పేసి అలా ఉంటారు ఇప్పుడు కూడా మారిపోతుంది అంతా
ఊ అంతే ఎంతైనా మరి చి పట్టణాల కంటే పల్లెటూర్లే మంచివి తెలుసా గట్లనే ఎవరైనాక ఏమన్నా అయినా లేదంటే ఎవర అన్నాయా కొంచెం గొడవ పడ్డా ఎక్కడ ఉన్నోళ్ళకి ఏ ఒక్క ఒక్కరికి ఏమన్నా అయితే వంద మంది త్తరు కనేసి సిటీలల్ల అట్లా కాదు నువ్వు పక్కనే ఉండి పక్క పక్కనే ఉండి కూడా ఆ వాడ ఏముం టేంది పోతెంది మనకేంది అన్నట్టు పో పటించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కానీ అది మంచిది పదతీ కాదు కదా అట్లా
అవును అక్క ఇదొకటి మాత్రం నిజం
ఊ
అండ్ సిటీ లో ఏందంటే ఫేక్ స్మైల్స్ ఫేక్ పలకరింపులు ఇప్పుడు నీతో నాక్ అవసరం ఉంటే తప్ప నేను నీతో మాట్లాడను అలా ఉంటది మనూర్లో ఏంటంటే ఆ పని ఉన్నా లేకపోయినా నీదో గంట ముచ్చట పెట్టడం అలవాటు అయిపోతది
ఊ అంతే
అవును
మనం పంటే ఇప్పుడు మన గ్రామాలలో ఉన్న వాళ్ళు అట్లా కాదు నువ్వు ఇప్పుడు వచ్చి వళకరిచ్చి మళ సంవత్సరానికి వచ్చి పలకరి ఇచ్చిన అమ్మ పలానోళ్లు వెళ్ళలేనా బాగున్నా మీరు ఏం చెప్తున్నారు అదిదని అడుగుతారు తెలుసు
అవును మీ పిల్లలు ఎలా ఉన్నారు ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు మొత్తం అసాల ఏం కూర వండిరూ ఏంది ఏం కత ఏం నడస్ ఉంది లేకపోతే ఇప్పుడు మా ఇంట్లో టీవీ కూడా ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ అనుకో మీ ఇంటికి వచ్చేసి టీవీ చూ మా ఇంట్లో కూరలు ఉన్నా కూడా మీ మీ ఇంట్లో ఏం కూర వండినవే కొంచెం పెట్టు అని చెప్పేసి అట్లే తినేసాం మన ఇంట్లో ఏం చేసుకున్నా కూడా
వాళ్ళకు పెట్టేత్తాం ఉమ్ ఉమ్
వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఏమన్నా చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళి మనీ ఇళ్ళ లెక్కే హెల్ప్ చేయడం పనులు చేయడం
అవును అట్లనే ఉంటది
ఇప్పుడే ఇప్పుడు సిటీస్ లో ఏమై ఏమైతుంది తెలుసా
ఆ మన ఓన్ తెలుసా మన ఓన్ ఉన్న వాళ్ళే పట్టించుకోట్లేదు టీతే ఎక్కనో మన ఇట్లా ఫ్రెండ్స్ కాకుండా పక్క పక్కన ఇంటి వాళ్ళు కాకుండా మన సొంత వాళ్ళే మనల్ని మా పట్టించుకోట్లేరు
అవును ఇప్పుడు మన ఇంట్లో ఏద చిన్న ఫంక్షన్ చేస్తున్నాం అప్పట్లో ఇప్పుడు విలేజ్ ఏంటంటే ఇప్పుడు పక్క ఇంట్లో ఫంక్షన్ అంటే మనం అంతా అసలు అక్కడికి వెళ్ళి ధూంధా హడావుడి చేసి పనులు చేసి ఎంజాయ్ చేసి మాట్లాడి ఆ అలా చేస్తాం ఇప్పుడు ఏంటండి ఇప్పుడు ఏం జరుగుతుందంటే సిటీస్లల్లా ఆ ఇప్పుడు పనింటి పెళ్ళి వన్ వన్ కి లంచ్ అలా అని చెప్పేసి కరెక్ట్ లంచ్ టైమ్ క వచ్చేసి ఈ మనకి గిఫ్ట్స్ ఇచ్చి ఆ తర్వాత వెళ్ళిపోవడం తినేసి అలా జరుగుతుంది తుంది
అవును మన ఊర్లయితే పెళ్ళి మొదలనా క నుంచి ఊర్లలో అయితే అట్లే ఉ పెళ్లి మొదలైననా నుంచి అది అయిపోయేదాకా ఇక మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళైనా ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళైనా అందరూ మన ఇంట్లోనే ఉంటారు ఇక ఉమ్ ఇక అట్లనే ఉంటది ఎంతయినా కూడా సిటీకి ఇట్లా ఇట్లా విలేజ్ కి చాలా తేడా ఉంటుంది
అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సిటీస్ లో ఏంట టె ఆ ఇప్పుడు కొన్ని నేను చూసిన మట్టికి నేను ఎక్స్పీరియన్స్ చేసిన మట్టి సిటీస్ లో కొంచెం అన్హైజీన్ ఫుడ్ లేకపోతే అన్హ అంటే తొందరగా ఇప్పుడు టమాటాలుని ఎలా చేస్తారంటే పచ్చిగున్నప్పుడే కోసేసి దాన్ని వినాల్సాం ఏదో ఇక ఏదో పెట్టేస్తే లైక్ లిక్విడ్ గానీ పౌడర్ ఏదో పెట్టేస్తే అంటే ఎర్రగా మారిపోతాయి అంట బట్ అవి కొంచెం
మరి ఆ అట్నే చేస్తారు మరి మన ఊర్లలో లెక్క ఎందుకుంటది
అనుకో మమ్మీ వండి ఇస్తాము సరే మనం పాండియాకున మనం మన ఊర్లో ఎవర ఒకరు ఇలా పంట తీసుకుంటారు కదా మ భూమిద
అవును
కానీ ఇంకా వాళ్ళు ఏం చేస్తారు ఆ ఇలా ఉన్నాయని చెప్పేసి మన ఊర్లోనే అమ్ముకుంటారు అది కొంచెం ఫ్రెష్ అండ్ హైజీన్ కదా
మళ్ళ వాళ్ళు నీళ్ళ కూడా మంచి నీళ్ళు మామూలుగా వాడతారు ఇగా మళ్ళ మందులు ఇంకా పెట్టకుండా మంచిగా నచురల్ గా ఉంటాయి అన్ని ఇప్పుడు నువ్వు ఈ పట్టణాలయి ఆ ఎక్కడ నీల్లో తెలవదు ఎక్కడ నుంచి వండి తెలవదు అది ఏస్ చూడ్డానికి మంచిగ కనపడతాయి కానీ వాటి వల్ల ఆరోగ్యం మొత్తం పోతుంది ఇగ మ్
ఇప్పుడు ఊర్లో చిన్న బజ్జిల్ షాప్ పెట్టుకున్నా కూడా అది కొంచం మినిమం హైజీన్ ఉంటది ఇప్పుడ ఏంటి మ ట్టి కదా మట్టి మట్లో తిప్పి ఎలా అన్నా ఉంది విలేజ్ కదా కలిసి కలిసి అనుకుంటాం గాని సిట్టీ లోనే వెయికిల్స్ బాగా వెళ్తుంటాయి్ పొల్యూషన్ ఒకటి డస్ట్ ఒకటి ఆ మళ్లి వాటర్ వాటర్ ఇబ్బంది అయితే బాగుంటది సిటీస్ ల
అవును అవేం అసలు మనకి ఇచ్చే నీళ్ళు కూడా అసలు ఏం నీళ్లో తెల్వదు ఏందో తెల్వద్
అవును నేనైతే ఎప్పుడన్నా సిటీ కెళ్ళినప్పుడు ఏమన్నా తాగిన తిన్నా కూడా ఏమన్నా తిన్నా కూడా నేను వాటర్ తాగను
హ
అలా ఉంట
అవును నాకు కూడ మామూలుగా నేను తెలుసా ఇప్పుడు మా ఇంట్లో వచ్చె మేము ఇట్లా బావి నీళ్ళు అట్లా తాగుతాం కాని ఇప్పుడు నాకు మిన్రల్ వాటర్ అట్ల అంటార్ చూసిన వారా నాకు అ అసలు నచ్చవ్ అసలు ఏమంటే నాకు గొంతు వా పట్టేతదిగా అది తాగడంతోనే
అబ్బ నాకు కూడా సేమ్ అక్క
అసలు దావన్ నేను ఇక నువ్్వ అన్నట్టు నేను ఇగ మామూలుగా ఏటు అన్న పోయినా కూడ ఇట్ల నీళ్ తాకుండ నేను వత్తగాని అ నీల్ తాగి లేని ఇక రోగం తెచ్చుకొని ఇక
అవు నేను కూడా అంతే ఎందుకంటే ఇప్పుడు తింటాము తిన్న తర్వాత అసలు వాటర్ తాగాలంటే మనస్ ఒప్పదు అసలు
అవును ఏదో ఒకవేళ తప్పని పరిస్తితిలో అయితే కొన్ని
ఉ అప్పుడు తాగుతాంలే మరీ వాటర్ అయితే అప్పుడు తాగుతాం కాని
మ్ కాకుంటే మనమే ఇక
అవును
ఎక్కువ తక్కువ అయితే మన ఇంట్లో ఉన్నట్టు తాగాలేం ఎట్లయినా తాగలేము కూడా
అవును
ఇగో నీకు ముందుగు అలా మామూలుగాన అయితే ఇప్పుడు ఇట్ల గ్రామాలలో అలవాటయిన వాళ్ళు సిటీలలో ఉండలేరు తెలుసా
అ అవును ఉండలేరు ఇప్పుడు కూడ ఉండరు కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన అమ్మ వా మన అమ్మ వాళ్ళు ఉండలేరు ఎందుకంటే ఇంకా వాళ్ళు అక్కడే పుట్టారు అక్కడే పెరిగారు అక్కడే అన్ని ఇప్పుడు మనం అనుకో మనల్ని కొంచెం స్టడీస్ కానీ స్టడీస్కె మెయిన్ స్టడీస్కే ఇలా సిటీస్ పంపారు కాబట్టి అక్కడ కలచర్ కొంచెం అలవాటు అవుతుది ఉండడం అలవవుతుంది ఇదిస్ ఇంట్లో ఉంటాం కాబట్టి అలా అల అలవాటు అయిపోతుంది కదా అక్క నీ దగ్గర్ డిస్టబెన్స్ వస్తుంది డిస్టబెన్స్ వస్తుందక్క
హ కుక్క
అవున
ఆ
అయితె
ఉ వాన్ సౌండ్ ఏడివే నేను పడతాను ఆయ్
ఫేవ్ రెట్ పెట్టర్
ఏంగం ఇగ మా ఇంట్లో ఉంది ఇక ఒర్రుతాంది ఇక
అవునా నా ఫేవరెట్ పెట్ క్యాట్
ఆ హ అబ్బా నువ్వు క్యాట్ అంటే నాకు కోపంమొత్తది దాన్ని చుత్తనే అస్ ఎందుకు తెలుసా నన్ను రీసెంట్ గా నన్ను కరిసింది అది
అవునా
మా ఇంట్లు ఉన్నాయి కదా గుంపులు గుంపుల
అంటే మా ఇంట్లో బ్రీడ్
ఆహా అంటే మీదెచ్చి పెంచుకుంటారు కాని మా ఇంట్లోస అంటే ఇప్పుడు ఊళ్ళ ఇట్లా తిరిగేటి ఉంటయి చూసినవనే ఎప్పుడు అది మా ఇంట్లోనే ఉంటది మా ఇంట్లోనే పిల్లలు పెడుతది అన్నీ చేత్తది అది ఏం చేసి కదా నేను తోక్కిన చూడకుండా అసల్ అది వచ్చి నన్ను కరిసింది అసలు అట్ల మీరేమో తెచ్చి పెంచుకుంటాండ్రు కదా
అయితే అది మ అక్క వాళ్ళది మ అక్క వాళ్ళది సో మాక్కకి కొంచెం సిటీ లోనే ఉండే అప్పుడు ఇబ్బంది అయితుంది బయటికి వెళ్ళడం లైక్ అవి బయటికి వెళ్లేద వాష్రూమ్స్ కి సో అది కొంచెం అయితుండే అని చేప్పేసి మా ఇంట్లో విలేజ్ కి తీసుకొచ్చాను
ఆహా
సో ఇప్పుడు అదుంది మా ఇంట్ల
ఉ
తనపేరు జాష్ అని పెట్టిన అర్ధమైతయి అంటే ఎప్పుడు అర్థం అయితే తెలుసా పిల్లి కడుపు మాడు తుంది అన్నప్పుడు అర్థమైతయి ఒ ఇ జాషు రా అంటే వస్తాడు పాలు తాగంటే తాగుతాడు మళ్ళీ చికెన్ ఇప్పుడు మా డాడి ఇట్లా పక్క ఉరికెళ్ళిసీ చికనేమన్న తెస్త వాళ్ళ కోసం తప్పనిసరి తెస్తాడూ వాడికి తెలుసు అసలు రాగానే మా డాడీ కొన్ని పప్పంగానే ఫస్ట్ అటు బండిమీద వై ఏక్కుతది బండక్కెసి ఏ ది ఏదైనా ఎత్కుతది అసలు వాడైతే నాకు ఫస్ట్ లో అస్సలు ఇష్టం ఉండేటోడు కాదు ఆ తర్వాత తర్వాత వాడు పాపం ఒక కుక్క కరిసిందక్క ఆల్మోస్ట్ చంపేసేది కానీ అప్పటి నుంచి నేను అన్ని ీట్ చేసి అంటే ట్రీట్మెంట్ ఉండదు కదా లైట్ గా పెట్టు పెట్టిట్ల కరిసింది అని చెప్పేసి ఫార్మసీకి వెళ్ళి తీసుకొచ్చా అప్పుడు కొంచెం ట్రీట్మెంట్ చేసిన తర్వాత అయ్యప్ప అవ్వమని చెప్పేసి అప్పటి నుం ి తిన్న నేన్ వాడుతో కొంచెం మంచిగుంట అలా అని అలా అని వాడు నాకు అసలు నచ్చాడు ఎందుకంటే మా అమ్మ వాడి వచ్చిన మస్తు చేతది
పాలు పాలు పోయలేదా పాలు పోయలేదా అన్నం పెట్టలేదా చికెన్ పెట్టలేదా అని అంటారు కదా ఓ అలా వాడు నచ్చడు
ఉహు
సరే అక్క మరి ఓకే